హలో ఎలా ఉన్నావ్
ఆ విన్ వినిపిస్తున్నారా ఆ బావున్న నువ్ బావునవా
ఆ బాగున్నా బాగున్నా ఏం చేస్తాన్నవ్ ఏం చేయలేదు ఇప్పుడే టీవీ చూస్తున్నా
అవునా నేను మార్నింగ్ వచ్ మార్నింగ్ లేచాను లేచి ఇంకా బ్రష్ చేసి ఇంకా రెడయేసి వెళ్తే ఆఫీస్కి వెళ్ళేసొచ్చా
అవునా
ఆ మన కాలేజ్ జూనియర్ పాప వచ్చింటే ఈవినింగ్ స్నాక్స్ కొనుక్కొని ఇక్కడ బయట పార్క్ ఉందా పార్క్ లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాంటి నువ్వు
అవునా నేను కాలేజ్కి అదే కళాశాలకి వెళ్ళేసి వచ్చాను
ఓకే
ఆ అయిపోయింది అక్కడ అన్ని మొత్తం
ఆహా
ఆ ఈరోజు చెప్పినార అనమాట అ దీని గురించి చెప్పినారంటే ఎక్కువగా ప్చ్ ఇట్లా ఇప్పుడు ఈ ఈ కోర్స్ ఇప్పుడు జాబ్ కి సంబంధించినది ఉద్యోగాలకి సంబంధించినవి ఉంటాయి కదా గా సబ్జెక్టు లు దాని గురించి చెప్ తానుంటే నేను వినేసి వచ్చేసాను మూడు గంటలు పద్దును మూడు గంటలు జరిగింది మధ్యాహ్నం మూడు గంటలు జరిగింది
ఆహా అవును
ఆ అంతే కదా ఇంకా మనం చూసుకోవాలి కదా
అవునులే ఏదో ఒకటి చూసుకోవాలా నేను కూడా ఇంక వచ్చేసినాను మా ఊర్లో పండుగ జరుగుతంది జాతర జాతర జరుగు తాంది ఏ వెళ్ళాలి ఈసారి ఇది దేవత జాతర
అవునా
ఆ జరుగుతాంది వెళ్ళాల అనుకుంటున్నా ఊ
ఉమ్ బాగా జరుగుతాయా అక్కడ
బాగా జరుగుతుంది ఫైవ్ డేస్ సూపర్గా జరుగుతుంది ఇంటికి చుట్టాలు అసలు అసలు ఊరే ఎంత బాగుంటందంటే అంత బాగుంటుంది నా ఆ ఫైవ్ డేస్ ఆనందం ఎ ఇప్పుడు చూలేమను
అవునా అక్కడ ఆ అంటే అంటే ఇప్పుడు నార్మల్గా తిరిగేవి ఇప్పుడు ఏమైనా తీసుకోవాల అనుకున్నా అని ఫుడ్ తిన్నికి ఏమైనా ఉంటాయా అట్లా ఏమైనా ఉంటాయా
తినడానికైతే ఉంటాయి కానీ తిరగడంలాగా అలా ఏం ఉండవు
అవునా అంటే అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా వచ్చేయాలా అక్కడ
కొర్ డే కి ఫైవ్ డేస్ కదా అవునవును ఫైవ్ డేస్ కి ఓ రోజుకి ఒక్కొక్కటి బాగా జరుపుతారు లాస్ట్ డే అయితే యాటలు పెట్టు కుంటారు తిని ఆ రోజు బయలుదేరితే బయలుదేరుతారు
మ్ హు జనాలందరు చాలా మంది వస్తారా
ఆ చాలా మంది వస్తారు బళ్లే ఉంటుంది
మ్ చాలా అంగరంగా వైభవంగా జరుగుతదా అయితే
చాలా బాగా జరుగుతుంది రండి మాఊళ్ళ దేవరికి
ఆ పక్క వస్తాం వస్తాం వస్తాం మ్ అదే అట్లయితే రెడీ అయినావా ఎప్పుడు జాతర
ర్తులేదు
మ్
ఈ మంతులయితే ఉం
అవునా ఇంగ తినాలి మీరు తిన్నావా నువ్వు
లేదు తినాలి ఇందాకే ఏ పార్క్ లో కూర్చొని మాట్లాడేసి వచ్చామా
మ్
ఇంగ తినాలి వెళ్ళాలి ఆ పాప పోదాం లే అక్క కొంచెం టైం తర్వాత్ త అంటే నేను వెయిట్ చేస్తా ఉంటి
అవునా నువ్వు ఊరికి ఎప్పుడు వెళ్తున్నావు్
ఊరికా ఈ మంత్ లాస్ట్ లోనే ఇంకా దేవరనంగా అది డే తెలిస్తే ఆ రోజు ముందు రోజ్
ఇప్పుడు నువ్వు నార్మల్గా సిటీలోకి వెల్లినవా
ఆ సిటీలోకేం వేలే సిటీ లోనే ఇంగ ఆఔట్కర్ట్స్ లోనే అంటే ఆ సిటీకి
ఇప్పుడు ఇంటి మీ మీ సొంత ఊరు నుంచి వచ్చేసినావ అయితే నువ్వు
మా ఆ సొంత ఊరు నుంచి వచ్చేసిన నిన్న
అవునా
ఆ చెప్పలేదు రే అంత సడన్ గా వచ్చేసిన ఫ్రెండ్ సంతాపురేప్ పోదాము మొన్నాడు పోదామంటే నేనే వెయిట్ చేయలేక ఎందుకు మరి నేను దేవరికి లాస్ట్ డే కదా అప్పటికి రిటర్న్ వస్తా ఇంటి దగ్గర ఏం చేస్ నేస్ నేనే వచ్చేస్
అవును ఆ రోజు మనము మనము మన ముగ్గురం స్నేహితులము ఆ సొక్క మీద రాపించుకోవాలనుకున్నా న్నాం కదా చోక్క తెచ్చుకున్నావా
ఆ తెచ్చుకోలేదు మళ్ళీ ఇంటికి వెళ్తా కదా వస్తా మరి నెక్స్ట్ మంత్ వస్తా అంటే ఎలాగో అంటే నేను లాగేజ్ అసల్ తెచ్చుకోలే ఓన్లీ ఒక బ్యాగ్ తెచ్చుకున్న కాలేజ్ బ్యాగ్ ఒక్క తెచ్చు
ఏమది ఊరికే అంటే ఫస్ట్ ప్రస్తుతానికి చూద్దామనే
ఆ చూద్దాము అందులో ఆ వెళ్తాను ఇఫ్ ఈ నేను చేసేది ఒక పది రోజు ర అలా చేస్తాను ఇంటికి వచ్చేస్తాను ఆ దేవరంతా చూసు తీకున్న తర్వాత నేను మరీ లగేజ్ ఎక్కువ తీసుకొని
ఉ
వెళ్తా ఆఫీస్కు వస్తా
అవునా
ఆ
ఉమ్ ఉమ్ కాదు కాదు నువ్వు మన న్నా తీసుకున్నా కదా బ్యాగు ఏది లగేజ్ బ్యాగు ట్రాలీ బ్యాగ్ లాగా దుబ్బుకుండేది
ఆ అవునువును
అది అది ఏది ఏ కంపెనీ
నాకు తెలిసిన సఫారీ అనుకుంటాన్నా
అవునా ఎంత పడింది
నాదైతే పద్దెనిమిది వందలు వాళ్ళు చెప్పడం అయితే
అది ఎట్లా నువ్వు బ ఊర్లోనే కొనుక్కున్నావు ఆన్లైన్ లో కాదా
ఆహా ఆన్లైన్ లో కాదు ఆఫ్లైన్ లోనే కొనుక్కున్నా అది టూ థౌజండ్ సంథింగ్ చెప్పింటే నేను అప్పుడు తీసుకోవడం పద్దే నిమిది వందలకి ఎంతో తీసుకున్నాన అబ్బా
అవునా అదే నేను కూడా చూసినానా నాకు కూడా కావాలనినా నువ్వు తీసుకునింది మధ్య రకందే కదా
అవును
అట్లనే మధ్య రకం ని తీసుకోవాలని చూసిన మా మా వాళ్ళు కూడా సఫారీ కంపెనీ పెట్టి న్నారో అది అది బాగుంది కానీ ఏందంటే ఈ మేన్ నేను నేనుండే లొకేషన్ నేనుండే ప్రస్థానం ఈ నేనుండే స్థల లోకి రాదంట అది ఆన్లైన్ లో చూపిస్తాండ అట్లా
ఓకే అవునా
నిన్ను అడుగుదాములే అనుకోయి నిన్న ఊరు సఫారినేనా అదే మా అన్న సఫారి దే జె తీసుకున్నాడని పెట్టిందిన్నాడలే వాడు తీసుకునే లింకే
అవునులే అవునులే అదే బాగుంటుంది
ఆ అదే బాగుంది అని పెట్టినారు ఏమంటే నీది గ గ్రీన్ కలర్లా అదే కొంచెం ఆకుపచ్చల ఆకు కలర్ వస్తది కదా ఆ మా ఇప్పుడు నేను తీసుకోవాల అనుకునింది సబ్బు బులుగు కలర్ లాగా వస్తుంది నా ఆ ఆ నీది ఎక్కువ గాత్రంగా ఉంటాది కొంచెం ఆ ఆ నాది లైట్. కలర్ లైట్ గా లైట్ గా కొంచెం ఆకాశం కలర్ లా సై బ్లూ లాగా వచ్చింది అనమాట. అది చూసి తంటే అది అది ఈ నేను ఉండే స్థానంలోకి రాదని చెప్తుంది అది
అవునులేదు చూడు మరి నియర్గా మీ ఇంటికి ఆర్డర్ పెట్టుకుంటే నేన ఎప్పుడొస్త
ఎ ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టుకునింటే నాకి నేను ఇరవై మూడు అట్లా పోదామనేసి ఇరవై మూడు నైట్ ఆ అనేసి అప్ ఇప్పుటికలా రావాలి కదా ఇప్పుడు పెట్టుకుంటే అప్పటికి వస్తది కదా అనే ఉద్దేశంతో. చూసానింటే అది ఈ స్థలం ఈ స్థలంలోకి రాదు ఈ ఇప్పుడు మీరు ఉండే ప్రాంతానికి రాదు అని వస్తాంది అది
నేను కూడా పెట్టుకోవాలరా ఇది చిన్నది పెట్టుకోవాలా. తీసుకున్నాను నువ్వు చెప్పిన సేమ్ కంపెనీనే గ్రీన్ కలర్ దే చూసినా ఆ చిన్నది ఎంతంది రెండు వేలు అలాగుంది.
పద్నాలుగు వందలు ఏమో ఉంద అనుకుంటా దా రెండు కలిపి మూడు వేల నాలుగు వందలు ఎంతో అనుకుంటా.
ర్రే మూడు వేల నాలుగు వందలు కూడా ఎక్కువే కాస్టు. ధర ఎక్కువనేంది ఇది చిన్నదియితే బయట అయితే థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా చు చూపిస్తున్నారు అంటే నేను తీసుకున్న దగ్గర అయితే ఒకరైతే థౌసండ్ చెప్పినారు. వెయ్యి రూపాయలు చూడాలి ఇంకా నేను దగ్గరకే పోయి తీసుకోవడమా ఎందుకంటే నేను నాకు అంత పెద్ద బ్యాగ్ క్యారీ. చేయడం అసలు రావట్లేదు.
హుమ్మ్ ఏ ఇప్పుడు అన్నీ మళ్ళీ ఇంకా చిన్నది ఇంకా దాని అంటే చిన్నది తీసుకోవాలనా.
చిన్నది తీసుకోవాలని.
ఆ నేమేమ అనుకున్నాము మూడుండే సెట్లు తీసుకుంటే సరి. పోతే ఐదు వేలు అట్లా పడతాంది ఉంది నాలుగు వేల ఐదు వందలు అట్లా. నాలుగు వేల ఎనిమిది వందలు పడతాంది నాలుగు వేల ఎనిమిది వందలు పడతాంది. కే కాదన్నట్లే కానీ ఇప్పుడు. ఇప్పుడు మనం మళ్ళ నేను పోయేదానికి ఎందుకులే అంత ఖర్చు అనే ఉద్దేశంతో. మధ్యలో గని పెట్టుకున్నాములే. మా అ మా అక్క కావాలంటే మళ్ళా ఆమెకి వేరేది మామకు పెద్దదే కావాలా. ఇంకా చిన్నదంటే ఏమైనా ఒక రోజుకి రెండు రోజులకి ఏమైనా ఫ్యామిలీ ఎడికైనా పోతా అ నిన్నా గానీ కావాల్సింది వసాది. మూడు కావాల్సిందే అందుకే మూడు పెడదామ అని కూడా అనుకుంటున్నాం.
ఇప్పుడు మూడు తీసుకోండివే ఎందుకంటే. మరి అప్పుడు కాస్ట్ అది ధర ఎంత పెరుగుతుందో మనకు తెలీదు కదా ఇప్పుడే తీసుకోండి. ఉంటది ఆఫర్స్ లో ఇంకో వస్తాయి దసరా ఆఫర్స్ వస్తాయి కొంచెం మంచిగా బాగా ఆ ఉంటది.
ఆ అదే ఇప్పుడు అదే ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందలు అట్లా. చుపిస్తుంది ఆఫర్ లోనే ఉంది అది. మూడు మూడు నా నాలుగు వేల ఐదు వందల అందర అంటే మేలే గదా ఆ అదే చూసాన్నాము మేము అదే తీసుకు కావల్ అనేసి ఆన్లైన్ లో తీసుకుందామా నీలాగా బయటికి పోయి అడుగుదామా ఒకసారి ఎట్లుంటాయి. కత అనేసి అడుగు అడుగు తనా రేపు పోయి ఊరికే అట్లా కనుక్కొని వసే.
నిజం చెప్పాలంటే పెద్ద సైజ్ అయితే నాక్ తేల్సి త్రీ థౌజండ్ ఖచ్చితంగా చెప్తారు మూడు వేలు ఖచ్చితంగా చెప్తారు పెద్ద సైజ్ అయితే. చిన్న సైజె మూడు వేల ఐదు వందలు చెప్తారు ఎక్కువనే చెప్తారు ఆన్లైన్లోనే చాలా బెస్ట్ ఎందుకంటే నేను ఆ రోజు ఒకటి కొనుక్కున్నా ఆ అదే బెస్ట్ కదా అందుకనే నేను చెప్పేది ఆన్లైన్లోని కొంచెం తీసుకుంటే కొంచెం మంచిగా ఉంటది అందులో ఆల్రెడీ మన ఫ్రెండ్ ఉంది కదా అక్క మ్యారే జికి తీసుకుంది త్రీ సెట్స్ తీసుకుంది పెద్దది మధ్య ర ఉన్నది ఉమ్ ఆమ్ ఆ పాప మధ్య రకంది తీసుకెళ్ళింది వాళ్లకకి పెద్ద రకంది ఇచ్చింది చిన్న రకంది ఇంట్లో ఉందో లేకపోతే తనక్క ఇచ్చిందో తెలియట్
ఆ అది కూడా అట్లనే పడిందా ఆ బాబుది కూడా ఐదు వేలు అ
అ ఆ చిల్లర్ అదే పడింది ఇం పడింటే ఆరు వేలు అలా పడిండొచ్చు ఆ పిల్లలు తీసుకు ఉంటే వాళ్ళది కూడా సప్
అవునా
ఆ
ఆ సరే
ఆ సరేవే